హాయ్ అండి బాగున్నార
ఆ బాగున్నాం ఒక చిన్న హెల్ప్
ఓకే ఓకే నేను హెల్ప్ కోసమే కాల్ చేసా ఆ తీసామండి
ఆహా ఏం లేదు ఈ పెళ్ళి ఒకటి ఉంది మన తెలిసిన వాళ్ళది మీ షాప్ లైతే కొంచం పన చెం మంచి గ ఉంటాది కదా
అవునవును రండి అండి వస్తే మీకు ఏం కావాలి
ఏ పెళ్ళి కదా మీకు తెలిసిందే గా పెళ్ళి మనం అన్ని పెట్టాలి మంచము దివానా కాట్ ఉ రాసింగ్
ఓకే అదే అదే ఉన్నాయండి మనకి ఏం కావాలో సోఫా సెట్లు డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ సింగ్ టేబుల్స్ ఆల్ ఫర్నిచర్స్ ఉన్నాయంండి మీకు ఆల్రౌండ్ ఏది కావాలో లేకపోయినా మేము తెప్పిస్తాం ఆర్డర్ మీద
ఓకే ఓకే నాకు టీపాయ్ ఒకటి కావాలి రాసుకుంటారా మీరేమైనా లిస్ట్ రాసుకుంటారా
ఆ చెప్పండి మా మా బాబు రాసుకుంటాడు
అంటే ఇప్పుడు మీ దగ్గర టేకీయ కాకుండా వేరేటివి ఉంటాయా
ఆ ఆ వేరేవి ఉంటాయి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అబ్బా కొంచెం పక్కకు వచ్చి మాట్లాడు
అవునా వినిపిస్తుందా నా వాయిస్
ఆ వాయిస్ ఇనిపిస్తుంది
ఓకే ఓకే
ఉ
మంచం ఒకటి కావాలి సిక్స్ ఇంటూ సిక్స్ మంచం కావాలి
ఆ ఉంది అబ్బా మన దగ్గర రెడీగానే ఉంది అది మాక్సిమం
ఆ సిక్స్ ఇంటూ సిక్స్ మంచ లో కూడా డిజైన్ లాగ వద్దు డిజైన్ అయి డస్ట్ బాగా పడతది మల్ల తుడోసోడానికి పాపం ఎంత ఇబందాయి.
బా మ అట్లేట్లండి తీర్చుకోవాలి డిజైన్ ఎ. కొండ బాగా లుక్ కొస్తది తుడుచ్.
అంతే నేను, అంటే వాళ్ళు అడిగే రా, అట్లే అడిగి. అడిగారు వొ. డిజైన్ వొద్దు, అంటే చూడ్డానికి, డిజైన్ బాగానే, ఉంది. ఉదయాన్నే అంత దస్ట్ పడం వల్ల ఫ్యూచర్ లో మంచిగా అనిపియ్యదు నాకు అంటున్నారు వాళ్ళు.
ఓకే సరే సరే వాళ్ళు ఇష్టంలేండి.
ఆ ఇగ మంచంకి అంత డిజైన్ అవసరం లేదు. అంటే పెట్టుబడి కదరా, ఇప్పుడు మనం చేపించుకోవాలని. నేను మొన్న చెపించ ఒక మంచం మనకి లక్ష న్నర పడ్డది.
ఓకే ఓకే ఓకే ఎక్కడ చేపిచ్చారు.
ఇ సైడ్ ఓ చింతూరు ఉంటది గదా ఐ.
అ అ అ తె ఆ ఆ.
అంటే చేయించాము లక్షన్నర పడ్డది రెండున్నర రెండున్నర అంగులాలు పెట్టించాము. నా వయిస్ ఓకేనానా. ఇట్లో చేయిించుకున్న కొంచెం రేట్ ఎక్కువ పెట్టి చేయిుంటాం కదా, వాళ్ళు, అమ్మ వాళ్ళు, అట్లా పెడుతున్నార.
ఉమ్ మేం కూడా చేయించుకున్నాం అబ్బా మొన్న ఈ మధ్య మేము చేయించు.
ఆహా షాప్ లో కాకుండా మీ ఇంట్లో. చూపించారా.
ఆ మా ఇంట్లో కాని. టేకుది మాకు కావాల్సిన డిజైన్ పెట్టి. ఫుల్ డిజైన్ తో చేయిపించుకున్నాం.
ఆహా ఓకే ఓకే. ఆ ఇక మంచం ఒకటి సిక్స్ ఇంటూ సిక్స తి తీస్. వాళ్ళ తర్ప్ పరుపు కూల్ కావాలి. గ పరుపు వొచ్చేసి నాకు ఆర్థమటిక్స్ ఉంటుంది. చూసావా. ఆర్థమెటిక్స్ సిక్స్. పేర్లో వొస్తుంది. ఆ పర్పు కావాలి ఈగ వాళ్ళకి. ఇది చెప్పారు కంప్లీట్గా అంటే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారట.
ఓకే ఓకే.
వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ ఇట్లాంటివి రాకుండా ఉంటంద అని చెప్పేసి, ఆర్థోమేటిక్లా సిక్స్ లేయర్ లో ఉంది అని చెప్ చే అదే తీసుకున్నాని కూడా చెప్పారట అబ్బాయి వాళ్ళు
చేపిద్దావా మ దగ్గరకపోనా నేన్ ఆర్డర్ రాస్
ఆ రాసుకోండి సిక్స్ ఇంటూ సిక్స్ ది పరుపు హైట్ వచ్చేసి మాకు సిక్స్ ఇంటూ ఎయిట్ ఇవ్వండి ఎనిమిది అంగులాలు పరుపు కావాలి పరుపు కూర్చుంటే ఎట్లీస్ట్ మన సిక్స్ ఇంటూ సిక్స్ మంచం అంటే పర్పోహె గా అందం దానికి
అవునవునవును
అ పరుపు ఒకటి రాసుకోండి ఆర్థమటిక్స్ రాసుకోండి దాని మీద నాకు ఆ ఆర్థోమేటిక్ రాసుకోమని చెప్పండి మీ కాస్ట్ గురించి ఏమి అంటే కాంప్రమైజ్ కాకండి మంచి క్వాలిటీయే తీసుకుండి దీంట్లో పరుపులు అంటే ఎం అయితది అండి మొన్న మేం మా ఇంటి ఒకటి ఏమందంటే ఇట్లే వాళ్ళు మంచి పరపు అని తెచ్చారు షాప్ షాప్ లో నుంచి తీసుకొచ్చాక అది వాడే లోకా అదేంటి అంత మంచిగా అం లేస్ ఊడిపోతున్నాయి మీప్పు ఇప్పుడు ప్రే ఏంటంటే ఛానసేపు ఒక దగ్గర కూచని లేసాం అనుకో పర్ రపు మీద ఆ ప్లేస్లొ అట్ల ఆ అవదు త్తకు పోయినట్టు అవుతుంది అట్లవ్వద్దున మాకు మళ్ళా నార్మల్ పొజిషన్కొచ్చినట్ రాస్కోండి
ఆ సరే, ఆ సరే అండి, ఆ మీరు కూడ ఒకసారి షాప్కి రండి, వస్తే మీరు కూడ చూస్కుందురు గానీ ఉన్న దాంట్లోనే ఏవి డిజైన్స్ ఉన్నయి కదా కొని
అదే నేను అదే నేన్ చెప్ప మా వదినమ్మకి ఆమ్ మేము ఒకసారి కాల్జేసి చెప్ ప్పు వాళ్ళకి వాళ్ ముందే ఏమన్నా అంటే మోడల్సన్ని తెప్పించి ఉంచుతారు. మనం డైరెట్గెళ్తే అన్ని ఉండవు కద చాలా మోడల్స్ అంటుంది వస్తుదట వస్తాదిట మీ కొస్తం ఒకసారి వస్తాము ఒకసారి ఫస్ట్ మీకయితే కాల్ చేద్దామని చెప్పి చి కాల్ చేసేన సోఫా సెట్ కూడా ఇప్పుడు కొ త్త మోడల్స్ వస్తునాయి గ
మీ దగ్గర ఫొటోస్ ఏమైన్నా ఉంటే పెట్టండి మరి ఆ ఫోటో లాగా ఏమన్నా కావాలి అంటే నేను అరేంజ్ చేస్తాను
ఓకే కే నా దగ్గర ఫొటోస్ ఓకే నా దగ్గర ఫొటోస్ ప్రసెంట్గైతే లేవు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒకటి చేపిచ్చారు రీసెంట్ ఆ అంటే వాళ్ళు కూడ కొన్నాదె రెడీమేట్ వే కొన్నారు అందుకనిచెప్పేసి నాక్కూడా ఆ మోడల్ తీసుకుంటే బాగుంటదనిపి చింది
అదే అదె నేన్ కూడా చెప్ ఆ చెప్పారు కదా ఇ నాక్ కట్లాంటిదే నేన్ తెప్పిస్తాన్ లేండి మ్మ్
కొన్ రెడిమేడ్ది
ఆ ఓకే
ఓకే దివాన్ కాటొచ్చేసి మామూల్గా ఇ మనకి సిక్స్ ఇంటు సిక్స్ మంచానికదేట్లొస్తాదో ఐడియా ఉంటదిగా మీకు
ఔనౌను ఆ ఐడియా ఉందండి మా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉండేవి కూడా కొన్ని ఫొటోస్ పెడతాను మీకి
ఆ పరుపు మాత్రం నార్మల్దే పరుపు తీసుకుంది ఇంకంత కాస్ట్ వద్దేం నాకు
ఆ సరే అండి
ఇంక టీపాయి కూడ కావాలి
ఆ ఓకే ఇంక డైనింగ్ టేబుల్సు అలాంటివేమన్నా కావాలాండి
ఆ లేదండి ఈ కాస్ట్ చూశాక వాళ్ళు ఏ విషయం చెప్తన అన్నారు
ఓకే
ఆ అద అంటే ఫస్ట్ ఇవి తీసుకుందాం తీసుకున్నా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పెద్దల ఫ్యామిలీ కదా వాళ్ళందరుూ కలిసి పెడుతున్నారట
అదే అదే
ఇక వాళ్ళ వాళ్ళ అంటే పెద్దమ్మూళ్ళు బాబాయ్ వాళ్ళందరరు కలిసి పెడున్నారని చెప్ చెప్పారు దాని రేటింగ్ బట్టి వాల్ మా న్నారుకడగత
అదే అదే అదే
ఆ ఇంక వచ్చేసి నాకు టీ పాయి రాసుకున్నారు కదా
ఆ రాసుకుని కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఒక ఆ
సోఫాను టిప్ పోయి ఇవి ఇంతవరకు మామూలుగా ఎస్ ఎస్టిమేషన్ కాస్ట్ ఏమనా చెప్పగలరా అసలు మా సిక్స్ ఇంటూ సిక్స్ మంత్ కొంచం ఎంత అద్ది మామలుగా అలా చెప్పి ప్పండి ఒక ఒకసార్ నాకు
అయితండి సిక్స్ ఇంటూ సిక్స్ మంచం వచ్చేసి ఇప్పుడు డెబ్బై వేలు ఎనభై వేలు దాకుందండి
ఓకే
ఆ మీరుొస్తే నేను దాన్ని బట్టి మామ అమలుగా చెప్తున్నాను ఇంకా మా సారి ఏమైనా తగ్గించే ఇస్తారు మీకు ఆఫర్లు కూడా ఉన్నాయండి దాంట్లో ఇన్ని తీసుకుంటే ఈ ఇన్ని తీసుకుంటే ఆఫర్స్ కూడా ఉంటాయి మాకి
అదే అదే నాకు ఏమంటంటే ఆలోచన ఒక ఎస్టిమేషన్ కాస్ట్ నాకు చెప్పారనుకోండి వాళ్ళకి చెప్తాను నేంను అంటే ఇ రొక్కలతో కాదు కద అండి ఫ్యామిలీ మొత్తం కలిసి డెసిషన్ కదా
అవునవును
అప్పుడు వాళ్ళకి తెలిసిన షాప్లలో వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారట
ఆ చేసుకోవని అండి ఎవరికి నచ్చితే వాళ్ళు
ట్రస్ట్ అది కదా ఎప్పుడు చూసా మీ దగ్గరే తీసుకుంటామా ఇంట్లో సోఫా కానీ ఇప్పు దివన్ కార్డ్ సెట్టిగాని మీరే క తీసుకున్నాముంగా మంచిగా అనిపించింది నాకు
ఆ మీకు నచ్చినట్టుగా మేము ఇస్తామండి మీకు కావాల్స డిజైన్స్ ఉన్నాయి కాస్ట్ కూడా మేము తగ్గించేస్తాం ఎందుక మీకు డైలీ కస్టమర్ లాంటి వాళ్ళు మాకు ఎప్పుడు వస్తారు కదా ఏ చిన్నదానికి పెద్ద దానికి నేను మా సారి కూడా చెప్తాను చెప్పి మీకు తగ్గించి ఆ రాస్ చెప్పండి ఆ డ్రెస్ ఎట్లా అండి మ మోడల్స్ ఉన్నాయంండి దాంట్లో కలర్స్ మోడల్స్ ఉన్నాయి
ఓకే ఓకే బాక్స్ ఐటెమ్ ఉండాలి బాక్స్ ఐటెమ్ ఉండాలి మాకు స్పెషలీ బ్యాంగిల్స్ క ఒక రార్క్ లాగా వచ్చేటట్టు చూడండి అంటే బాక్స్ ఒకటయి మట్టం ఓపెన్ చేస్తాం కదా బాక్స్ ఐటం ఓపెన్ వేసినప్పుడు లోపల బ్యాంగిల్స్కి ర్యాక్స్ లాగా ఉండాలి
ఓకే ఓకే ఆ ఓకే అండి
ఒక పక్కనే సైడ్కి మన స్ప్రే బాటిల్స్ కానీ మేకప్ కిట్స్ ఉంటాయి కదా
అవునవును ఆ సరే అండి
ఇంకా మీకు తెలుసు కదన్ డి ఉన్న ప్రసెన్ సిట్యుయేషన్ లో కొంచం డిసేన్ గొ
ఆ ఆ సరే సరే మేము డిజైన్ గానే చేస్తామండి
ఇప్పుడు చూసుకున్నా మంచిగా ఉంది క్వాలిటీ అనుకోవాలి మన దగ్గర్ తీసుకున్నంక ఊమ్ ఇప్పుడు ఎస్టిమేషన్ కాస్టు ఒక సోఫా వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎయిదా అండి
ఆ చూసిద్దాంలేండి కొంచెం తగ్గచ్చేద్దాంలేండి ఆ ఫిఫ్టీ అవుద్ది
అంటే ఓవరాల్ గా ఒక రే ఒక రేట్ చెప్ రాదండి మామలుగా మీర్
అవుతుదండి ఇప్పుడు మీరు మంచం అడిగారు డ్రెస్సింగ్ టేబుల్రడిగారు టిప్పాయి అడిగారు ప్లస్ సింకెంటి సో సోఫా సెట్ ఆ ఇదండి వీటికే త్రీ ల్యాక్స్ దాకా అవుతుందండి చూసి ఆ ల క్ష ఏంటండి ఎక్కువ అయిద్ది ఎక్కువ మంచిమే అయింది గదండి డెబ్బై వేలు దా కా
అదే ఒక మూడు లక్షలు అయితే మూడు మూడు లక్షలు ఐదా అండీ అంటున
ఆ అయితే చూసి మన రెండు లోపె ఇ చేద్దామండి రెండుండున్నర
ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఎక్కువగా ఆఫర్లు పెడుతున్నారు కదం రెడీమేడ్ గా ఒక మంచం కొంటే మీకు సోఫా సెట్ డ్రసింగ్ టేబుల్ ఫ్రీ అట్లా పెడుతున్నారు కదా
అవునండి అది చెప్తానండి మా సార్కి చెప్పి అంటే మేమి చె కాంప మీరు తీసుకోరు కదా అండి మీరు కొంచెం ఎక్కువ కావాలి అవి ఇవి అంటున్నారు కదా బాగుండాలి అంటున్నారు కదా అవయితే మేము ఇచ్చినట్ట తీస్ ఉంటది కాంబొ ఉ దీన్ని ఇంకా మాకు నచ్చిన మంచం ఇస్తాము మాకు నచ్చిన డ్రెస్సింగ్ టేబుల్ ఇస్తాము
ఒకే ఒకే సరే మరి రేప్ రమ్మంటారా షాప్ కి.
రండి ఖాళీగా ఉనే ఉంటాము ఫోన్ జేసి రండి వచ్చేటప్పుడు మా సార్ గూడుంటారు ఇంగ డై. టె మీర్ మాట్లాడుకోవచ్చుగా.
ఆ ఒకే ఒకే అండి ఒక్సారి నేన్ కూడా. మా వాళ్ళ్తో ఒకసారి రేట్ మామూల్గా మాట్లాడ్తా రేపొకసారొచ్చి ఫైనల్ జేస్తా ఈ విషయమేందేదొ.
ఆ సరే అండి ఆ సరేండి. రండి
ఆ ఒకే థ్యాంక్యూ బా ఆ ప్రెసెంట్ గింతవరకు మనం మా. ట్లాడుదాం అక్కడికొచ్చాక ఏమన్న అతితే పిల్లోసెట్స్ దివాన్ కాట్ మీద పిల్లోస్. మల్లా ఇంకుంటేగా. తెల్స్ గదండి ష అన్ని ఐటమ్స్ ఇంక. పిల్లోస్ అన్ జెప్పేస్. చీ ఇట్ల డిఫరెంట్ డిఫరెంట్గు ఉంటున్నాయ్. సోఫా మీద్ పిల్లోస్ అని దివాన్ కాట్ మీద పిల్లోస్ అని. ఫ్లప్పి పిల్లోస్ ఇలాంటివిన్. తున్నయ్ గదా చూద్దాం వొచ్చాక ఏమైన్ రేటున్ బట్టి మాట్లాడతం ఆ ఓకే అండి థాంక్యూ ఉంటానండి మరి. ఒకే